ఆ
బాండవా మాన్
ఆ బాన్ న్న నువ్వు
బాన్నాను ఏం చేస్తన్నావు
గేమ్
హ్మ్
నవేం చేసరా
ఏం చేయిలా మౌని తిన్నవ
ఆ అలా ఇంగ పోవాల ఏం బాగ్ పెట్టట్లేదు అసలు ప్చ్ కోపం వస్తుంది
అ అవునా అవును మీకు గ్యాస్ ఓస్తా గ్యాస్ లు వస్తండయా
ఆ వచ్చాయి హఓటల్లోళకి మాకు రావలే ఎందుకంటే కేజీ కదా రావు
అదే ఎక్కడంట ప ప్రసి వాళ్ళ గోడా
ఈ పిజీ కి హోటల్ కి రావు అంతయ పెట్రు ఎప్పుడు పెట్టిన వాళ్ళు
నవ కూడా అట్లే ఉంది నా
అంతే పంగ రోజు కూడా ఏం పైన ఆడతారు సాఫ పోట
ఉగాది పచ్చడిన్నా చేసు లేదా
వసల
అయ్యో టేస్ చూపిచచ్చ అన్న వాళ్ళు ఉగాది రోజు ఉగాది పత్తడి చేయకుండా
హాస్టల్లో అయినా పర్లేదు స్వీట్ అన ఇచ్చింటారు
నిజంగానే మౌని హా ఏ కచ్చష్టంగానే ఉంది మామ నీ మాది కూడా ఫ్రైడ్ రైస్ షాపే కదా
ఉ అవునా
లాస్ట్ వీక్ గ్యాస్ లేకనా నాల్ రోజులు షాప్ బేట్టలేదు
కష్టమే అట్లుంటే వ్యాపారం పం లేక
పెట్దు బుక్ చేసాము బుక్ అవ్వలేదు మళ్ళీ మా డాడీ గూడౌన్ దగ్గరకి వెళ్ళి అక్కడ బుక్ చేస్తే రెండు రోజుల తర్వాత వచ్చింది
హ్మ్
ఇంకో విషయం ఎందంటే మనం నార్మల్ గా ఇంట్లో యూస్ చేస్తాం కదా రెడ్ కలర్ చిన్న సిలిండర్లు
హ్మ్ హ్మ్ హ్మ్
మనం యూస్ చేసేటివన్ని నార్మల్ సిలిండర్సే ఎ
హ్మ్
కానీ హోటల్స్ లో అవి యూస్ చేయకూడదు అంట
అవును ఇవి యూస్ చేయాలా బ్లూ కలర్ వస్తాయి
ఆ ఇప్పుడు ఆ అవి యూస్ చేసిన కూడా పోలీసులు కేసులు రాస్తాన్నారు
అవును అవి యూస్ చేయాలా అంట ఇప్పుడు అదేలే
మేము తీసుకోడా లేదు పెద్దవె యూస్ చేయాలి అది దొరక క్క ఇవి దొరక్క తల నొప్పా అయి షాప్ పెట్టడానికె
మీ దగ్గర అది లేదా మీరో మీరు హోటల్ అది లేదా మీకి మాకున్నింది మా హోటల్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మా ఇంట్లో అట్లాడుతుంది పెద్ద సిలిండర్ ఒకటి
ఉంది మా మా దగ్గర కూడా
హ్మ్
అవి బుక్ చేసుకోవడానికి అవి కూడా వాటికి కూడా కష్టం అయిపోతా ఉంది ఎం
ఏడు వేలు అంటన సిలిండర్ ఓ
అవును మోని వాళ్ళు మొన్నయితే ఏడు వేలు చెప్పినారు ఏడు వేల ఐదు వందలు
ఒడియమ్మ ఎట్ట కొనేది
మొన్న గ్యాస్ లో అయిపోయిన ఒక ఫోర్ డేస్ తర్వాత అనుకుంటా ఇక్కడ ఆటోలో ఏస్ కోచ్చారు గ్యాసు లు
హ్మ్
వేసుకొచ్చినారు అప్పటికప్పుడే ఒక త్రీ థౌజండ్ ఇస్తాము ఇట్లా గ్యాస్ ఇవ్వండి అంటే ను పది వేలు ఇచ్చినా కూడా మేము ఇయమని చెప్పేశారు
ఓరే ఓరే హ హ
వేరే టిఫిన్ షాంప్ షాప్ అంకులు అడిగాడు మూడు వేలు ఇస్తాను ఇప్పుడే బ్లాక్ లో ఇవ్వండి అని ఆహా నువ్వు పదివేలు ఇచ్చిన మీయన్ నా అని చెప్పేసనారు
మరేటా
ఎట్లా ఇంక షాప్ లేదు గ్యాస్ తెచ్చుకుంటే షాప్
హ్మ్ హు
అని ఈడ కూడా చనా వరకు ఏం పెట్టడం లేదు ఎందుకో ఇంక ఇంట్లో అది ఎప్పటి వరకు వస్తుందో తెలిదు ఇంక అయిపోతే ఎట్లుంటుందో ఇక్కడ నాకు పోయ్యి మీద చేసుకునే అస్ అసలు రానే రాదు
ఉ అందరు బాగున్నారా మీ డాడీ
అందరూ బాగున్నారు మాౌని పీజీలో ఎట్లున్నారు అందరూ
అబ్బా ఈ పీజీలో ఏం అడుగుతావులే
ఎవరు పాటికోల్లా
ఉ అంతే భోన్ తొత్తుకోవడం ఎవరి పాటుకి వాళ్లు ఉండడం హాస్టల్లోనే నయం కొంతసేపు అన్నమ్మకాలు చేసుకుంటారా ఈ గాలి టీకి వచ్చిన అప్పుడన్నా ఆడికి వచ్చిన అప్పుడన్నా
నిజంగానే ఏమైనా హాస్టల్ లో ఉన్నప్పుడు అంతా బాగుండింది బయటకు వస్
హమ్ ఇంగ అదే మళ్ళీ తెలిసీ అప్పుడే ఏందిదినా అని అనిపించింత అయిపోయింది అంతా
ఇంకెంతలే మౌని కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోతాది
అయి మే
ఆ
మూడు లైనుగ నీకి నాకి
అవును మౌని నేను చూసాను టైం టేబులు
ఏట్ల చదవళ్ళ
ఎట్ల చదవాలా నేను అదే అనుకున్నా ఈ ఫోర్ డేస్ లో కొంచెం అనాలిసిస్ అన్నా ఒక టూ ఒక వన్ టూ యూనిట్స్ అన్నా కంప్లీట్ చేసుకుందాం అని మూడు రోజులు అయిపోయింది రేప్ ఒకటే ఉంది ఏం చేయాలో తెలియడంలే
ఆనందం అంతే నేను అనుకున్నామే నేను గూడా అనుకున్నా ఓ రెన్ చదివేద్దాంరా చదివి పెట్ మాము ఒక్కటైనా అప్పుడు వాల్యూ ఉంటుంది రా అనుకుంటి ఏ అస్సలు సహకరించట్లేదు
ఆహా సరే ఖచ్చితంగా టూ యూనిట్ ట్స్ అన్నా కంప్లీట్ చేద్దామని నిన్న సాయంత్రం అనుకున్నాను రెండు రోజులు అయిపోయింది అయ్యో చదువుతాన్లే అయిపోయింది ఇంక ఈ రోజు పీడిఎఫ్లన్నీ ఒకసారి సరేలే అసలు ఎన్ని పీడిఎఫ్లు ఉన్నాయని చూస్ కున్నాను అన్నీ అయ్యో చనా ఉండై అది గాకున్డా నెల్లూర్కోచాన్ నేను అసలు చదువుకోవడానికే వీలేదు డాడీకి టాబ్లెట్స్ అయిపోయా అంటే అవి గూడూరులో దొరకలేదు నెల్లూర్ తెచ్చుకున్నా ఇందాకే సిక్స్ థర్టీ నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు గూడా ఆటోలోనే ఉన్నాను ఇంకా ఇంటికి పోళ్ళ
హ్మ్
హ్మ్ ప్రాజెక్ట్ ఎంత వరకు
తిన్నావా ఆ ఐపోయింది అలైన్మెంట్ ఒకటే ఉంది
హ్మ్ ఇంకా తినలా మౌని మేం తినేటప్పటికి మాది సమీర్ వాళ్ళు చేస్తా ఉన్న రో సమీర్ ఇంటికెళ్ళు ఉన్నాడుంట రంజాన్ కదా వాళ్ళకి
అవును
మ్మ్ ఇవి టేబుల్స్ ఫిగర్సు అవన్నీ రాసి పెట్టమన్నాడు రాసి పెట్టినాను.
మ్మ్ మాది ఇంకొంత అమౌం మే మాది ఇం కొంచెం ఉంది జర్నల్ పబ్లిక్ కేషన్ చేస్తా అని అన అనను
ఓహ్
ఓ రెండు వేల కోపస్లు వచ్చేస్తుందంట
స్కూపట
రెండు వేల అరె ఆ
స్కూపర్స్లో అయి
రెండు వేల రెండు వందలు
ప్రిన్సిపల్ మ్యాడమ్
అమే వైషు వైషు వద్దంటండి
స్వాతి కృష్ణ మ్యామ మీకు ఇప్పుడు
అవును
వైషు ఒద్దనింద ఒద్ద్దంటే ఆ లా వకర్ వకర్ దాలా
మే అయమ్మి ఎందుకు తెలుసా వద్దంటుంది టుమ్ది వాళ్ళ బావా పదివేలు పెట్టి
ఉమ్
ఇది ల్యాప్టాప్ రిపేర్ చేపించినాడంట
ఓ
మీరు ఏసి అండి అంటున్నాడు మమ్మల్ని
అదేం అది దానికి దీనికి ఏం సంబంధం ఉంది ఎవరి ల్యాప్టాప్ వాళ్ళ ప్రాబ్లము
మేడం మేడకి నేను మాట నిజంగా ఎంత చీపుకి చూస్తుందంటే అంత చీపు చూస్తా
నిజంగానే ఆమె ఒక దగ్గర ప్రిన్సిపల్ గా చేసి వచ్చింది ఆమె దగ్గర
ఇంకా రెండు వేల ఒక్క పర్సెంట్ టూ కే టూ థౌసండ్ టూ కే అంటే చాలా బెటర్ తె తెలుసా
ఉమ్ నిజంగానే మాది తెలుసు కదా మా ఒక్కొక్కరికి ఎంత అయంది మాకుక్కొక్కరికి ఎంత అయి దా
అదే కదా మేడం అది కూడా చేపలేదు ఎట్లు బెటరు కొనమని కూడా మేడ ఏమంటాని తెలుసా నేను కొనమని కూడా చెప్ప చెప్పలేదు మీకు ఏం ప్రెజర్ పెట్టలేదు అందుకు నేను అందరిని కనుక్కొని చెప్తాను ఆమెకి
ఉమ్
మండే మండే కళ్ళ టూ థౌజండ్ టూ కే వేయండి అంటుంది ఇంకేం మే మేడం అంత మెసేజ్ జులు కూడా చూపించింది మే కనుక్కోయినట్టు
అమె అంత ప్రూఫ్ అంత బాగా చూపిస్తాన్నప్పుడు చెప్పినట్టు చేయడానికి ఏముంది
అదే అ అమ్మి ఆ అమ్మి అతి చేస్తుంది ఇప్పుడు నాకి సుదర్శన్ కి ఓకే మే మేడం ఏమంటుందంటే మీరు ఇప్పుడే అంత హై రేంజ్ లో చేపించుకుంటే కొంచెం బాగుంటుంది అని అంటుంది ఇప్పుడు అదే పబ్లికేషను మేడం ముత్తు మేము కూడా అడుగుదాం అనుకుంటాంని తెలుసా వాళ్ళ బ్యాచ్ కి చేపిద్దామని
ఆ
ఉమ్ అలివేల్కు రాదని ఉమ్ అందరూ
నిజమే మౌని స్కోపర్స్ లో డబ్బులు ఇంకా ఎక్కువ అవుతాయి తెలుసా అక్కడికి రెండు వేల రెండు వందల అంటే చానా
చాన బెటర్ హ్మ్ నను అందుక ఊ అన్న నేను సుదర్శన్ ఒకే మే
హ్మ్
ఏమో ఇంగ మండే ఏం అయితధో తెల్దు
మీరు సిక్స్ మెంబెర్స్ కదా
ఫైవు ఇంకొక బ్యాచ్ సిక్స్
ఒకే ఒకే
హ్మ్మ్
ప్రిన్సిపల్ మ్యాడమ్ బ్యాచ్ ఎంత వరకు వచ్చిందో వాళ్ళద ఏందో
ప్రిన్సిపల్ మ్యామ్ దే రుడు నుంట పక్క నువ్ పే చేయాల్సి వస్తుందియి అసలు ఏం మాటలు కాదు పొలగలు కూడా అది బాన్న అది బాంటన్నా ఎకి
హ్మ్ అప్పుడైతే కఖచ్చితంగా చ కట్టుంటుంది కదా
పద
ఆ ఎట్లా పోయినా కూడా నువ్వు ఎన్ని బాధలు చెప్పుకున్నా కూడా అడ కట్టాల్సిందే ఆమె మళ్ళీ పోసుపొ చే తన గోల్ లేదు ఏ రోజు తెచ్చియాలంటే ఆ ర చర్చిచి ఉండాలి ఎట్లయినా
అంత ఇం స్మాష్ అరదు
వాళ్ళ ఆయన అట్ల ఎట్లా చెప్తాడు ల్యాప్టాప్ కి డబ్బులు పెట్టాను మీరే
అదే కదా ఐ మీన్ తెమ్మన్నారా ఎవరైనా అ మీ తెచ్చింది మీద పడి ఊనికి ఎక్కువ
ల్యాప్టాప్స్ అన్నాక ఇంకా ప్రాబ్లమ్స్ వస్తా ఉంటా అంట ఇంకా వీళ్ళ కూడా వచ్చన్నాయి ఇప్పుడు చాలా మందివి వాళ్ళు ఇప్పుడు నందిని భూమిక వాళ్ళ బ్యాచ్న కూడా అంతే అట్లే అయింది ఆ పిల్లలు చేపుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్ట్ చేసుకుంటుంది కదా
అలా కాదు మా భావ అహ తజ ఇచ్చినాడు ఇంత అంత అంటాం వీడ అని అసలు అది ఏం మేమే కట్టుకోవాలంటాం కట్టియాలంట యామ్మకి
అది సెన్స్ లేని మాటలు
హు హుమ్మ్ ఏం చేయలేం మేమ్ ఎందుకు కట్టిస్తాం మాకే ఆడ కట్ట నీక్ ఉండదు మళ్ళా ఏమో కట్టేయాలి.
ఇమ్ సర్లే మౌని
ఆ
ఊమ్ సరే ఇంకేమయితే
ఇంగేమ్ ల సర్లే బాయ్
ఊమ్ బాయ్ మౌని ఆ